ఓ హలో
ఆ భారతిీ
ఏదీ
అవునా
అవును ఏం గాదులే ఏం గాదులే చెప్పు నేను ఆట్లాడుక ఒక నవ్వే వస్
అవునా తెలీతా అయితే ఇప్పడు వరకు ఓ అట్లే
అవునా ఏం గాదులే
సరే చెప్పు ఎట్లున్నావ్
అవునా
మ్ బాగు నేను ఇప్పుడే టీ తాగి కూర్చోన్నా నువ్వేం చేస్తానావ్ మ్ ఏం అంత తోరగా స్నానమా
హ్మ్
ఏమి అంద
నైట్ మళ్ళీ ఓపకుండదు అని ఇప్పుడే చేసేసా ఇప్పుడే చేసేసా
మ్
మ్
అంతేలే ఎండ కాలం గదా చిరాక్గా ఉంటుంది నీక్ నా వాయిస్ స్లోగా ఇనిపిస్తాంది అనుకుంట
అ అవును అవును
మ్ ఇంకేమి నీ రూమ్మేట్స్ ఏం చేస్తున్నారు
వాళ్ళ కిందకే వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్ ఏదో మిల్క్ షేక్ తెస్తే తి తాగడానికో తినడానికో వెళ్ళారేమో
అవును నువ్వు వెళ్ళలేదా హట్టి కాపీకి
ఎందుకా అ్య
అడుగుతున్న హాట్టి కాఫీ దేగ్ గర్ కాఫీ తాగలేదా అని నేనేం అడిగ
లేద్ లేదు
ఏమి ఈరోజు
షటల్ ఆడ్డన్ అందుకు షటల్ ఆడ్డాంనికెల్లారు
అహా
అ
నువ్వెళ్లవ ఆడేకి
లేదు నాక్ ఇంట్రెస్ట్ లే
తీసుకో రమ్మను ఇంక రెండు ఒక బ్యాట్లు నార్మల్గా ఆడుకునేది కిందక్ కింద ఆడుకోచ్చు కద
ప్లేస్ లేదు
ఏ అంత రోడ్ పెట్టుకొని ప్లేస్
ఎ రోడ్మింద ఆడతార
ఆ లాక్పోతే
హ్మ్ నేను ఏదో మొన్న చూసా, నేదెంది లాక్డౌన్ చూసావ
హ్మ్ చూలే అనుపము అను
హ్మ్ అనుపమదే హ్మ్ అనుపమది చూస బావుంది మళ్ళీ అచ్ తి ఇదేం
అంటే ఏంటది సిమం థ్రిల్లర్ ఆ
అ ఏం కొంచెం టెన్షన్, టెన్షన్ గా ఉంటుంది. ఏం చేసుంది, ఏం చేసుంది అని ఒక సిచ్యుయేషన్ ఉంటది. ఆ సిచువేషన్ బట్టి అయ్యో ఎం జరుగుతది ఏం జరుగుతదో అని మనగుడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటది ఉమ్ మళ్ళా నేను నా విష్ణు విన్యాస్ పెట్టా అది చూడ్ల సగంలోనే ఆగిపోయింది దానికి ముందే అదేదో దెయ్యం సినిమా బేట్ ధ
ఏ సినిమా పేరేంటి
సినిమా పేరు గుడో తెలిదే! ఆహ్వానం అమంత్ అమరావతికి ఆహ్వానం.
ఓ నేను అది చూద్దాం అనుకోని మళ్ళీ ఎందుకో రేటింగ్ తక్కుందని చూడలే
వేస్ట్ అసలు ఏదో ఒక చిన్మ్మ అది చిన్నప్పుడు ఆ ఆ ఇంట్లో ఆ గోడ మీద దెయ్యం ఇది సినిమాలు చూస నట్టుగా ఉంది నాకైతే అవి చూసిన వెంటనే హ్మ్ విష్ణుని విష్ణు అది విన్యాసం మీద కొంచెం కామెడీగా ఉంటదంటే చూసినా దాంట్లో కూడా ఏం అంత కామెడీలే
హ్మ్ హు
ఈ రోజే అంట కదా శ్రీరామనవమి
ఈ రోజు మధ్యాహ్నం నుంచో ఎప్పటినుంచో రేపు వరకు ఉంటది
ఆహా
మ్మ్ ఇవ్వరు సగం సగం రోజొచ్చింది కాబట్టి ఇవ్వ
హ్మ్ చూడు ఎట్లా పెట్టినరో
మ్మ్
చదువుతావు మరి న్యూమరికల్ అబ్ ప్టిమైజేషన్
మను కొచ్చగా కే కేటి ఏ కదా
వచ్చు కానీ ఏమో నేను ఒకటి నేర్చుకోలే కదా లాస్ట్ ద్ది చూడాలి ఇంకా ఆమె పీరియడ్ లో ఆమె రాదంట కదా
ఆహా ఆమె రాదు
ఆయితే తే ఓకేనే కానీ ఎన్ ఎల్పి వేరేలా ఉంటది ఆ ల్యాబ్ ఆమ్దే కానీ ఏమంటే ఆ ఆ సబ్జెక్ట్ గా ఉండేవాళ్ళు ఆళ్ళు రారంట
ఓ
అంటే మనకి సి ఆర్ అన్ని చూసుకో ఆ సబ్జెక్ట్ లో ఉండవాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వస్తారు
అవునవును
కానీ ఏమో డేంజర్ లే మనకు నేర్చుకుంటే బెటర్
హ్మ్ రేపు ల్యాబ్ లో గా ఎగ్జామ్
మ్మ్ కానీ ఆ ల్యాబ్ కూడా ఎట్లంటే అట్లా ఉంటుంది కదా నార్మల్ మనం ఉండే ల్యాబ్ లాగా ఉండదు
అవును
చూడాలి మరి ఎట్లానో
మ్మ్ ఇంకెన్నున్నాయి డి మీ కాల్స్
ఇంకా ఉన్నాయి ఏవో లేవనేమో
ఓ ఎప్ప ఇంకెవరెవరు చేయాలి
మ్మ్ చేస్తా ఎవరికో చూడాలి
హ్మ్
హ్మ్ నువ్వు ఫ్రీ ఉంటే చెప్పు నీకు ఫోన్ చేస్తా
హ్మ్ ఇప్పుడు మాట్లాడు చెద్ద
హ్మ్ మళ్ళా రేపు ఏదో మెయింటెనెన్స్ అంటా కదా చూడాలి కావి రోజు
రేపు మెయింటనెంస్ అంటె రేపు డబ్బులు వస్త తర్ ఏమో మాటల గుడి దీని గురించి ఎందుకు మాట్లాడ తన్నా నేను
సరే సరే లే ఏదో చెప్తామన్నా మర్చిపోయినా ఈరోజు నేను ప్రసెంటేషన్ ఇచ్చా
దేని గురించి
మాకు ఒక టాపిక్ ఇచ్చారులే నన్ను గురుకిరణ్ణి మళ్ళా వేరే అబ్బాయిని వేరే క్లాస్ లో ఉంచి ఆ ఆ చేశారు నేను ముగుడుం డోల్ నుంచి పోస్పోన్ చేస్తూనే ఉన్నాం ఇంక మేడం వచ్చి ఆ బ్రి బెట్ ప్రిపే ప్రిపేర్ అయ్యావా అని అడిగితే నేను ఇంకా ప్రిపేర్ గా అయినట్టు నాకు అనిపించట్లేదు నాని కాన్ఫిడెంట్ గా లేను అని చెప్తే మేడమ్ వచి సరే వాల్ ఇద్దర్ని పిల్పై చిింది మళ్ళ ఎందుకు వచ్చిందిలే తనకైన అని చెప్పి ఆమె కోపంగా కొన్నింద అనమాట మాడిది చెప్పిన తర్వాత నుంచి సరే అని బయి నేను కూడా ఏదో చెప్పేసి వచ్చేసిన మాకు రోజు ఏదో ప్రజెంటేషన్ ఏదో ఒక డిబేట్ ఉంటదరా
చెప్పా
డిబేట్లు పెడతారు జూడు పిచ్చు కుక్క లాగా గుట్టుకుంటారు చెప్న్నారుారా నాని కూయ్ ఒకసారి గురుకిర ఎట్లా డిబేట్ జరిగితే అమ్మ ప్రేమ అని చెప్పి ఏఐని రీప్లేస్ చేయలేదని చెప్పి ఆ అట్లా ప్రతి రోజు ఏదో ఒక హాయ్ గాయ్స్ ఏదో ప్రజెంటేషన్ ఇచ్చి ఏదో ఒక చేస్తా అనుకున్నాము ఆ
ఉ ఏంది
చెప్పాలి నువ్వే ఏం సైలెంట్ గా ఉన్నావు అంతేలే నువ్వు మీ ఫ్రెండ్స్ త మాట్లాడతా ఉమ్
ఏం సైలెంట్
ఉన్నావ్
లేరు
సరే
ఇంకేంటి ఇంటి ఇంటికెళ్ళసి వచ్చావు స్నాప్స్ చూసని మంచి ఎంజ్చ్చావు అది ఏదో డైలీయాడు నాకు అర్థం కాలే ఏవో చెప్తావు ఉన్నాడు
ఏదే డైలాగ్ కాదు పాట
ఆ ఎస్ ఎస్
ఆ
నాకు అనిపించింది అప్పుడే ఈ పాపకి మళ్ళీ ఇక్కడకి రావాలంటే చాలా ఏడుస్తంది అని ఎంత ఎంజాయ్ ఇస్తుంది అక్కడికి వెళ్ళి అని
ఎంజాయీ ఏం కాదు గానీ అక్కడ బాగా టైం అసలు ఆ త్రీ డేస్ సెటిల్ అయిపోయింది కూడా తెలియదు ఏదంతే ఏదో వచ్చి పోవే మెరిపి తీగా అన్నట్టు టక్ టక్ టక్న అయిపోయినాయి హా ఫైవ్ డేస్ అయినా కూడా నాకు అసలు ఆ టైమే తెలిలీయలేదు అండ్ ఏమంటే లాస్ట్ డే నేను అక్కడే లేనులే ఇక్క నుంచి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి కనా కాబట్టి ఇంకా లాంగ్ ఆ రోజు అంతా ట్రావలింగే ఉండిపోయింది ఉమ్ మళ్లా నెక్స్ట్ వీకేండ్ వస్తుంది కదా గుడ్ ఫ్రైడే సాటర్డే సండే
అవును
అ రెండా
నెక్స్ట్ ఫ్రైడేస్ నెక్స్ట్ ఫ్రైడేస్ సాటర్డే సండే హాలిడే అంటున్నా
నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే సండే అదే రా గుడ్ ఫ్రైడే సాటర్డే సండే గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే
ఆ అదే అంటున్నారు ఫ్రైడే సాటర్డే సండే హాలిడే అంటున్నారు తెలియదుంకా
ఉ నన్ను వెళ్తావా ఇంటికి
మొన్ననే వెళ్ళచ్చాగా చూడాలి చూస్ట పోతే ప పొతల
మళ్ళీ ఈ హాల్డేస్ పోయిందంటే ఇంక ఏ హాలిడేస్ లేవు అనుకుంటా ఏప్రిల్ మార్చ్ ఆ ఏప్ ఏప్రిల్ అంత లేవు మే అంత లేవు ఇంక నాకేమో ఏమనిపిస్తుంది అంటే మార్చ్ లోనే ఎక్ ఎక్కువ జరుగుతోంది అని జాన్వరి ఫిబ్రవరి ఎట్ల అయిపోయిందో కూడ తెలియదు కానీ మార్చ్ మాత్రం ఎంత స్లోగా వెళ్తామ అన్నట్టు కన్పిస్తోంది వల్డ్ వారు ఇక స్టార్ట్ అయిం అ ఏవేవో జరిగిపోతున్నయి ఆ
పెట్రోల్లు
చింద ఉమ్ పెట్రోలు ఏ లాక్డౌన్ లాక్డౌన్ పెట్టరంట
అవును లాక్డౌన్ పెడతారంట మా అక్క కూడ పెట్టి మా అక్కే చెప్పిందంటే మా అక్క రీల్ షేర్ చేేస్తా ఉంది సర్ లాక్ డౌన్ లో టుంది
రీల్స్ చేద్దాము ఆ ఫేమస్ అయిపోతం
కాలి తిన్ని కూచ్చుడం గాదు
ఆ మే కూడా అదే చూసే మళ్ళీ లాక్ డౌన్ అంటగా ఈ సారి నేను కూడా ఇన్ఫ్ూయన్సర్ అయిపోతా అని అందరు అట్లే కద వచ్చింది లాక్డౌన్ లో పెట్టి ఏదో మాట్లాడుకొని పిచ్చి పిచ్చిగా టైం పాస్లు అయిపోయి అందరు అయిపోయినారు అట్టే మనం కూడా అవుదాం
అవును మనకి ఇక్కడే ఉంటే ఇక్కడే అవచ్చు
ఉ కానీ లాక్డౌన్ అంటే మళ్ళీ ముందుల ఉండదు కదా లాక్ డౌన్ అంటే జస్ చ్చు కాలేజ్లో స్కూల్లో ఇవన్నీ బంద్ ఉంటాయి ఉంట గాని ఇంటి నుంచి బయటికి రాకూడదు అ ఇట్లేమ్ ఉండదనుకుంటా
ఆ
ఉ
ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తది అప్పు
అప్పుడు మంచిగా అవును వెళ్ళిపోమంటారు ఫస్ట్ ఇల్లే ఖాళీ చేయ్ మన్
అవును ఇక్కడే అన్ని పెట్టుకోండి కానీ వెళ్ళిపోండి అయిపోయింది రండి అంటారు కానీ ఇక్కడ కూడా అన్ని పెట్టాలి లగేజ్
ఉ మళ్ళీ ఆడొక రెండు ఒక బొక్క
అవును
చూద్దాం అది కాకుండా ఒకవేళ లాక్డౌన్ ఉంటే కూడా మొత్తం సమ్మార్ అయిపోయినాక మన్ మంచిగా చలికాలంలో ఓపెన్ అయితే హ్మ్మ్ ఈ ఎండలకి కాకుండా బాగా చల్లగా రావచ్చు
ఆ రామ్ ప్లేస్ సన్ ట్రైనింగ్ సరేలే రా నేను తరువాత చేస్తా అయిపోయింది ఉ ఉ